ఆ చెప్పండి
స్తున్నారు బిజీగా ఉన్నారా ఫ్రీగా ఉన్నారా పడుకొని ఉన్నారా లేచు ఉన్నారా తిన్నారా
దగనే ఉంది మాపడు
కొంచెం గట్టిగా మాట్లాడు నాకు ఏమి వినపడట్లేదు రూమ్ రూమ్ ఉనావా
ఉనాను
బయటికి వెళ్దాం కదా ఈవినింగ వద్దులే బయటకి వద్దులే
హ్మ్ ఎందుకు మళ్ళీ ఏం అయింది
ఏ ఓపిక లేదుో
కాగా ఇంటికి పెయింట్ అయ్య కలర్స్ వెస్థే బాగుంటని చెప్పు
అదే లైట్ గ్రీన్ వేస్తారు చాలా మం ది లైట్ గ్రీను అంటే పేస్టల్ గ్రీన్ నీ షర్ట్ కలర్ ఉంటది ఆల్మోట్ కొంచెం డి నీ టీ షర్ట్ కలర్ ఉంటది అది బానే ఉంటది లైట్ స్కై బ్లూ అండ్ ఆరెంజ్ వేస్తారు లేకపోతే గోల్డ్ కలర్ వేస్తారు గోల్డ్ కలర్ డిజైన్ ఇస్తం త్తరు వైట్ అండ్ గోల్డ్ బాగుంటుంది నెక్స్ట్ ఇంకేంటి ఎల్లోయిష్ మీరేమనుకుంటున్నారు ఎమెధమణి ఐడియా
ఎమో
అయినా పెయింటింగ్ వేసే వాళ్ళకి కాంట్రాక్ట్ ఇస్తే వాళ్ళే చేస్తారు వాళ్ళు మీకు చెప్తారు చూపిస్తారు ఇట్లుంటాయని ఎన్ని రోజులు పడుతుది పెయింటింగ్
టెన్ డేస్ పడ్తాది హ్మ్
ఎన్ని ఫ్లోర్లు ఏంటి
మూడు
త్రీ ఫ్లోర్స్ ఎన్ని గదులు
ఒకటి రెండు మూడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది
నైను
ఆ
పైన బయట కారిడార్ అటువంటి అ ఏమన్నా ఉన్నాయా
హు
పెట్టొచ్చు అయితే బానే పెద్దదే కట్టారు ఇల్లు సరిపోయిద్ది
ఇంతకుముందు చిన్న ఉంటుండే ఇప్పుడు పెద్దగా
హు
అది ముచ్చట మీకు నీల్ పెట్టుకోవడం మీ ఇష్టమేన
ఆ
నెల్ పాలిష్ పెట్టు పోవడం ఇష్టమేనా
నెల్ పాలిష్ పెట్టావా బాగుంది నాకు ఇష్టమే నువ్వు బుట్టిలో పెట్టిన కలరేనా
హు
లైట్ పింక్
అదే అదే వేరేది
రేపు కాలేజ్కి వెళ్ళాలి.
నేను కొత్తది షాపింగ్ మాల్ పెదామనుకుంటున్నా జాయిన్ అయితవ ఆ అవును
పెట్టుబడి ఏడికెల్లి తెద్దామని చెప్పు
లోన్ లోన్
లోన్ నీకి ఎంత ఇస్తారు వాళ్ళు షాపింగ్ మాల్ పెట్టి టెన్త్ ఇస్తారా
ఇరవై లక్షలు బయట హు
సూపర్ మార్కెట్ పెడదాం ఇక్కడ సిటీలో
కింద దేనికైనా అంతే కోటి కావాల్సిందే నడవాల్సిందే
అంతే
మీ సైడ్ ఎలక్షన్స్ అయిపోయినయా
అర్ధం కాల మాది అయిపోయింది ఎప్పుడు మయి సర్పంచ్ ఎన్నిక
నను ఎన్నిసార్లుయ ఏయ్య ఒకటి ఒకఓటు
నను ఇల్లే ఇదు నేను ఎల్ ఇ నా ఫస్ట్ టైమ్ అ జింది వెళలేదు
అవునా టూ టైప్స్ చి నువ్వు ఇంకా చిన్నపిల్లవేనా నేను ఇప్పుూ టైమ్స్ వేసిన ఆ తిన్నాం మ్ మన ప్రైమ్ మినిస్టర్ ఎవరు
ఎవరైతే ఉన్నారో వాల్లే
అవునా పంచా పలకనామాకే పంచ్
ఎస్ ఈ పంచింగ్ పలక్నామాకే పంచు
ఎక్కువ అయితుందమ్మా
థ్యాంక్ యూ
ఇక్కడ దక్కడ అన్ని పాట్లు పిడిచి మరి ఒటిగా పడేస్తే ఆా దెబ్బలు పడాలి
థ్యాంక్ యూ చెప్పాలి
నువ్వు కొత్తది కడుతున్నా అంట కదా ఎట్లా కడుతున్నావు ఏంటి మరి
హైదరాబాద్ లో ప్లాట్ తీసుకుంటున్నాంంగా నీకు చెప్పాలనుకున్నాం కానీ మర్చిపోయా చెప్దాం అనుకుంటున్నా మ్ ఏం లేదు నేను నా బాయ్ ఫ్రెండ్
ఆహ
కలిసి కొంటున్నాం
కొను తమారా
కోన్ ఉన్నాం త్రీ క్రోర్స్
ఎవరి దగ్గరన్న దుంగతన తీస్తున్నా లేకపోతే ఎట్లా
అడ్రస్ కూడా చెప్తా నీకు
ఎవరి దగ్గర అయినా దొంగతనం చేసినావ అంటున్న
దొంగతనం ఏం చేయలేదు లే గాని చెప్పింది. కా నీ నా నా దగ్గర లేకపోయినా నా బాయ్ ఫ్రెండ్ దగ్గర డబ్బులు ఉన్నాయి ఆన్నమాట రిచ్
ఇంకేంది సెట్టు పో అందులో మాకు కొంచెం చనువు ఇస్తావా
ఓ తప్పకుండా నేను మర్ ట్లాడత
త
అడ్రస్ కూడా చెప్తా అంటున్నా
తర్వత చేప్పుదువు లే ఇప్పుడే ఎమ్ హ్ నీకు ఫ్రూట్స్ ఏమేమి తెలుసో చేప్పు పేర్లు చేప్పు
ఆ ఏంటి వినపడాట్లే
ఫ్రూట్స్ నీకు ఏమేమీ తెలుసు ఏం
రూంసా
ఫ్రూట్
ఓ పండ్లా ఆమె పండ్లు అని ఎడవ వచ్చు కదా పండ్లు మైమోసఫయుడీకా
హ్
కర్పూజ దిన్నవా దోసగాయ మాదిరిగా ఉంటది. ఎండా కాలం బాగా తినాలి ఆది వాటర్ మీలన్ మంగో మాంగోటిబి నెక్స్ట్ ఆ ప్రోమో గ్రానెట్ గ్రేప్ స్ బనానా ఆరెంజ్ గువ్వ అండ్ గువ్వ
ఏవ్ గువ్వన ఇయ్యాకు అంటే ఆ
దట్ గోవా గ్యువ నే క్స్ట్ కస్టడ్ ఆపిల్ ఇంకా
అంతే తెల్సా నీకు స్ట్రాబెరీ ఉండది కస్టర్డ్ అపిల్ ఉండది మ్యాంగో ఉంటది ఓరెంజ ఉంటై గ్రీప్ ఉంటాయి నువ్ చిన్నపిల్లవా చిన్నపిల్లవా నీకు తెలవదా చి చేర్ చాట్ కార్టున్స్ వస్తయ నికు తెనుసాట్ క్యాప్ టమ్స్
కొంచెం
గుజరాత్ ఎంటి చెప్పు
కొంచెం గట్టిగా మాట్లాడు బా నాకు గుజరాత్ అ చండిగర్
ని మోకం గుజరాత్ గాంధీనగర్ హర్యాణ చండిగర్
ఉం
వెస్ట్ బెంగాల్ ఏంది చెప్పు
అదే
ఇ
ఏంటిది వెస్ట్ బెంగాల్
కోలకత్తా మణిపూర్ ఏంటి చెప్పు తెల్వదా
తెలియదు
ఇచ్చి ఇచ్చి చిన్నపిల్లలు సెకండ్ క్లాస్ వాళ్ళు చెప్
అవాన్ని టెంతులో చదువుకున్నా నీను మరిచిపోయా
తెలంగాణ క్యాపిటల్ హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ కాపీ టల్ అమరావతి తమిళనాడు క్యాపిటల్ చెన్నై కేరళ క్యాపిటల్ తిరువనంతపురం ఛత్తీస్గడ్ క్యాపిటల్ ఏంటో తెలియదు ఒడిస్సా క్యాపిటల్
ఛత్తస్గఢ రయపూర్ ఒడిసా పనాజీ నేను చెప్తా చూడు తెలంగాణ హైదరాబద్ ఆంధ్రప్రదేశ్ అమరావతి అరుణాచల్ ప్రదేశ్ శ్రీరామగర్ అస్సాం బిష్పూర్ బీహార్ పాట్నా ఛత్తీస్గఢ్ రైపూర్ గోవా పనాజీ గుజరాత్ గాంధీ నగర్ హర్యాణ చండీగర్ హిమాచల్ ప్రదేశ్ సిమ్లా ఆ మిజోరం మేజవాల్ మణిపూర్ ఇంఫాల్ మేఘాలయ షిల్లూరు మహారాష్ట్ర ముంబై
ఒడిస్సా పనాజీ
నాగాల్యాండ్ కోహిమా ఒడిశా పణజీ పంజాబ్ ఛత్తీస్గడా పంజాబిందు రాజస్థాన్ జయపూర్ సికిం గ్యాన్టన్
కాల్ లో మాట్లాడుకుందామా సరే బాయ్
సరే బాయ్
ఆ